హలో
నమస్కారమండి
నమస్కారం అండి మీకు వి
ఉ వినబడుతుందండి క్లారిటీగా ఉంది ఎంతకి
అవునా అవునండి మీకు ఒక విషయం తెలుసా అండి
చెప్పండి ఏమైనండి
మీరు ఫ్రిడ్జ్ లో మామిడికాయలు పెట్టుకుంటార ఎప్పుడయినా
లేదండి మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకోమండి మాకు ఫ్రిడ్జ్ లేదండి ఫస్ట్
మొన్న మా ఫ్రిడ్జ్ ఉంది అయితే ఉల్వ చారు గోనుక వస్తే ఉల్వ చారు పెట్టినా నేను
అవునా
ఉమ్
ఏమైందండి మరి ఫ్రిడ్జ్ లో మామిడికాయలు పెడితే
ఏం కాలే చల్లగుంటాయి తిన్నాము చల్లగా ఉన్నాయండడి తిన్నాం
అవునా మేమన్ ఏం చేస్తున్నారండి మరి మీరు ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నారు
ఏం లేదు
అవునా ఏమైనా మా అవునా ఏమైనా మా ట్లడండి మంచిగా
అవును అవునండి మీకు ఈ విషయం తెలుసా అండి ఎండాకాలంలో మాకైతే మామిడికాయలు ఫుల్లు అంటే ఫు పుల్ దోరుకుతున్నయండి
అవునా
దోరుకుతయ మాకు చేసేట్లు ఏమి లేవు అండి పైసలు పెట్టు కోనుక్కోవాలి
మేము ఈ రోజు కూడా కొనుక్కున్నాంమండి అసలు తెలుసా ఇ మధ్య మే ఉన్నామంటే ఒక వెయ్యి రూపాయలు మామిడికాయ లకీ ఫ్రీగా రావు మేము కూడా కొనుక్కుంటాం అండి మాకు ఆడ తోటలు లేవన్నమాట
అవునా
తోటలు ఉన్నోళ్ళకి ఫ్రీగా వస్తాయి మాకు తోటలు లేవు కదా అండి
ఆహా పైసలేట్ట కానాలా
అవునండి వంద కి మూడు కిలోలు ఇస్తున్నారండి
అవునా
అవునండి నేను అంటే ఇంటికి వచ్చే రోజు వందకు రెండు రెండు కిలోలు అని కొను కోచ్చా అండి ఆ రోజు వచ్చే రోజు అంటే బా కి మామిడికాయలు అంటే చాలా ఇష్టం అనమాట
అవునండి మా ఇంట్లో కూడా తినాలి మా ఇంట్లో కూడా వాళ్ళకి ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం
మళ్ళీ ఇప్పుడు ఇంటికొచ్చినంకా ఇగ రోజు ఎప్పుడు మామిడి కాయలొచ్చిన మా బాప వాటిని ఉత్తిగన అయితే పోనీ స్తలేడండి కనీసానికి కిలణైన గొంట్టుండు పంపిస్తుడు గాని ఉత్తిగా పంపిస్తలేడు ఆటోలు వేసుకొనొస్తా స్తున్నారన్నమాట
అవునా
అవునండి అసలు గోరంగా తింటున్నాం మంచిగనే ఇగ ఇంగ చిన్న అక్కోళ్ళు ఊళ్ళు ఉంటాయండి చాలా మామిడి తోటలు ఉంటాయి అన్నమాట ట కానీ మా చిన్నక్కోళ్లకి స అంటే వాళ్ళు ఇంగా మూడికాయలు తెంపు తెంపలేదనుకుంట పంపట్లేరు
అహా మేము తెలుసాం మామిడికాయలు ఖర్చ అయితయి ఆంధ్ర ఆంధ్రాలో ఒకసారి పెళ్లికి పోయినామ అండి ఆంధ్రాలో కొనుక్కొచ్చుకున్నాము ఇప్పటికి కి కూడా కరాబ్ కాలేదు తెలుసా అవి చాలా కొన్నాం ఒక పది కిలోల వరకి
ఆ ఎప్పుడు కొనుక్కొచ్చారండి అసలు
ఒక పదిహేను రోజులు పది రోజులు అయితుంది
ఆహా కచ్చకాయలు కదా మంచిగున్నట్టున్నాయి ఇగ చెట్టు మీద కాయలు కొనట్టు దెబ్బంత దెబ్బ తగనని కాయలు
చాలా మంచిగున్నాయి అవ అయితే ఖరాబే కాలే ఇప్పటికి కూడా
దెబ్బ తగలేకపోతే మంచిగా ఉంటాయ అండి దెబ్బ తగిలిన కాయలే కొంచెం ఖరాబ్ అవుతయి
ఆ అయితే మేము తెలుసా అండి మొన్న ఒక ఫంక్షన్ కి పోయిరు మా మా నాన్నమా అమ్మ నైట్ అక్కడే ఉన్నారు అయితే నేను కూడా పోయి కలిసిన వాళ్ళ దగ్గర పోయి నైట్ ఫుల్ ఎంజాయ్ చేసినం తెలుసా సండే సే పన్నెండు అయిన నిద్ర పోలే అందరం పాటలు పాడుకుంటున్నాం డ్యాన్స్ లేసినాం ఇంకా ఏమన్ టరు మామిడికాయలు కోసుకని తిన్నాము జ్యూసులు తాగినము
మీరు పాటలు పాడుకునేదాన్ని ఏమంటారండి అంతాక్షరి అని అ
ఆ అంతక్షరి ఆ అదే అండి
అంతక్షరి ఆడుకుందామా సినిమా పేర్లు చెప్పుకుందామా అదొకటి ఉంటది కదా అండి పాట ఫస్ట్ అదే పెద్ద పాటలగా ఉంటది
అవునండి తెలుసు నాకు కూడా మీరు కూడా ఆడతారా
ఆ అంతక్షరి మీ అంటే మీ కోన్ పాటలుంటే ఇష్టం కదండి మాక్సిమం మేము ఇదే ఆట అంటే వుత్తిగున్నప్పుడు ఫ్రెండ్స్ తోటి
వుత్తిగుంటే పాటలు పాడుకుంటారా మీరు మీరు తెలుసా అండి స్నానం చేసేటప్పుడు కూడా నేను పాటలు పాడుకుంటా బాత్రూమ్ సింగర్ అండి
అబ్బా ఒక పాట పాడతారండి ఇప్పుడు
ఆ వద్దండి పాటలు వద్దులే గాని అవును డాన్స్ కూడా ఎస్తానండి మీరు ఎస్త ఇస్తారా అండి డాన్స్
నేను డ్యాన్స్ ఎయ్యనండి బాటలు ఒక్కటే పాడతా
ఆహా
అ చేయాలని పైతాన్ని ఎయలేకపోతున్నా ఎవడేస్తాను తెల్వదు ఇగ
అవునా
అవును ఏం చేస్తున్నారండి ఇంకా మరి. హలో! ఉన్నారా హలో!
ఆ వినిపిస్తుంది చెప్పండి.
సిగ్నల్ లేదాండి మీ దగ్గర సిగ్నల్ లేదా
ఉంది ఉంది అండి నా కాడ బ్యాలెన్స్ లేదు. ఓన్లీ వైఫై తోటే మాట్లాడుతున్నా.
మందికి కొంచెం ఇది వాయిస్ అప్పుడప్పుడు వినబడట్లేదు అంట కట్ అయినట్టు వస్తుందండి.
ఇప్పుడు కూడానా
ఇప్పుడు కాదు ఇందాక మాట్లాడారా ఇందాక నేన్ హలో హలో అని మొత్ మొత్తుకోట్లెనా
ఆ అప్పుడా అండి.
ఉ అప్పుడేండి
మ్ ఉ
ఏం చేస్తున్నారండి మరి ఇంకా, ఇంకేమైనా విశేషాలు కొత్త కొత్త ముచ్చట్లెమైనా తెలుసా అండి. అవునండి మధ్యలో అమిర్ అమీర్ పేట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అగ్ని ప్రమాదం జరిగిందని అన్నారు తెల్సా మీకేమైనా?
తెల్సు తెలుసండి స్నేహితుడయితే అక్కడే ఉన్నాడంట తెల్సా అండి దగ్గర లోనే
అవునా ఎట్లా జరిగిందటండి మరి అది
ఏమో అండి నాక్కూడా ఒకసారి ఫోన్ చేసి అక్క ఇట్లా అయింది మా దగ్గర అని చెప్పిండు అమీర్పేట్ దగ్గర్లనే ఉన్నప్పుడే ఇట్లా జరిగిందని చెప్పిండు.
అవునా ఎవరికైనా ప్రమాదము అంటే ఎవరికెమన్న అయిందా? మనుషులకి
ఏమో నాకి అయితే తెల్వదండి ఆ ముచ్చట అంతా. అంటే ఎంత మంది కి గాయాలయినాయ్ ఎంతమంది చచ్చిపోయినారు. అవన్నీ నాకు తెల్వదు గాని ఆయనిట్లా జరిగిందని చెప్పిండు. మళ్ళా ఏదో పనుందని మళ్ళా కట్ చేసిండు. ఎమ్మడే ఫోన్
అయ్యో అవునా మేము న్యూస్ చూసామండి న్యూస్ చూస్తే అయ్యో అవునా అనుకున్నామిగ.
మా స్నేహితుడక్కడే ఉన్నాడండి చిన్న అని మా స్నేహితుడు అంటే చిన్న బాబు ఆయన పోయి చూసిండంట అక్కడ.
అవును చాలా పెద్దగా మంటలోచ్చాయంటనా పొగలు
పెద్దగనే వచ్చినాయి పెద్దగానే. అమ్మో ఇంకా అక్కడ దగ్గర లో లేడండి ఆ బాబు
వామ్మో ఇంక ఎంగాలే వామ్మో
వాళ్ళ స్నేహితులు వాళ్ళు ఎవరన్నా మా స్నేహితుల వల్లనే తెల్సు ఆయన మాట్లాడతాడండి మా అమ్మతోటి గూడా
అవునా మంచి అబ్బాయి ఉన్నట్టు మంచొళ్ళు ఉన్నారనుకుంట. అండి కలుపుకపోయె తనం అంటే కొంతమందికి ఉంటది కదండి కల్ అవునండి అసలు ఏంటండి మరి ఇంకా విశేషాలు. ఏమైనా ఇంకా మీ మీకేళ్లి ఏమన్నా జరుగుతున్నాయా?
ఆ సైడేంజర్ అవునండి మీక్ తెల్సా నైట్ మొన్న నైటే మాక్ మిరియాల గూడా అని ఒక ఊర్ ఊరుంటది మా ఊరే అయితే మా డాడీ మా నా మా అమ్మ నాన్ననేమో ఇక్కన్నె ఉన్నారు నా దగ్గర్నే ఆ హస్టల్ అంటే మా చుట్టాల్ వాళ్ళింకొచ్చి ఫంక్షన్ ఉంది ఆ రోజు ఏమైంది తెల్సా మా ఇంటికైన ఎదురున్న రోడ్డు అవతల షార్ట్ సర్క్యూటోచ్చి ఇల్లు ఇల్లే లేషిపోయింది ముగ్గురు చచ్చిపోయిర్రు అంటే పేలిపోయిందిట్లా ష షార్ట్ సర్క్యూట్ వల్ల కరా ఇల్లు మొత్తం పేలిపోయింది పేలింది సిలిండర్ పెలిందంట ఆ గ్యాస్ గ్యాస్ వల్ల గూడ ముగ్గురసలు బాడీలే లేవండి నిద్రల నిద్ర నిద్రల్నే చచ్చిపోయిర్రు
అబ్బా స్పాట్ డెడ్ డైట్ల్ చేసును మరిగ
ఉమ్
గోరం అండి గట్లా
అవును
మాకెలూరండి మా అక్కొళ్ళింటికెల్లా తెల్సా అంటే ఒక ముగ్గురు వ్యక్తులు యువ అంటే యువకులు అన్నమాట ఏమైందంటే బైక్ మీద అంటే పోతారు కదా షికార్కి వెళ్ళినట్టు అంటే షికార్ అంటే షికార్ ఏం కాదు అంటే తూరూర్ హైవే మీద ఖమ్మం తూరూర్ హైవే అంటారు కదా హైవే మీద పోతున్నార అ రెండొందల కిలోమీటర్లు పోతున్నారంట అండి అయితే ఆగున్న ట్రాక్టర్ కి గుద్దారంట స్పాట్ డెడ్ అంట ఇగ
మరీ ఘోరంమండి ఆగున్న ట్రాక్టర్ గుడ్డేంత స్పీడ్ అవసరమా అండి
ఏం తెచ్చినావ్
మామిడికాయలండి
ఆఫర్ ఉందని పెట్టినాము మేం నైన్ అయినా ఇంక బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది
ఆ బి
ఎంకాదులే మస్తూరు అంది
మీకు ఫ్రెండ్స్ అయ్యారా అండి మరి
అ
హలో హలో
హలో
ఏమైందండి మీ ఫ్రెండ్స్ వచ్చారా
ఆ లేదు లేదు నువ్వే మాట్లాడతే మాట్లాడట్లేవు కదా మేము పిల్లుస్తనే ఉ హలో హలో అని
అయ్యో నేను కూడా పిలుస్తున్నాను మీ సిగ్నల్ ప్రాబ్లం ఏ చెప్పలే నేను
నేను మీ దగ్గర సిగ్నల్ అనుకుంటాను మా దగ్గర ఫుల్ వైఫై ఉంది
నా దగ్గర సిగ్నల్ ఉందండి ఫోర్ జీ ప్లస్ వస్తంది అంటే నాకు ప్లెస్ వస్తుంది మంచిగానే
అవునా నాకు కూడా వస్తుందండి మంచిగానే కాకపోతే మీదే వినిపియ్యలే నాకు
మీరు అక్క అని పలిచారుగా అంటే మీ అక్క అంటే
అక్కని ఏం పిల్వలేదండి.
అక్కాఅని కాదు ఇవే తెచ్చావా ఏమో అన్నారు కదా నైంటీ నైన్ రూపీస్ కి అనుకుంటా అయ్యో, హలో! హలో సరే అండి ఉంటా మరి అఊరు నాలు హలో